ఎలా ఉన్నావు
అ బావున్నా నువ్వెలా ఉన్నావు
నేను కూడా బాగున్నాను ఏం చేస్తున్నావు
ఏం లేదు జస్ట్ ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తున్న
ఉ సెలబ్రిటీస్ రీల్స్ చూస్తున్నావా చూస్తున్నా బాలీవుడ్ యాక్ట్రసెస్ అండ్ టాలీవుడ్ యాక్ట్రెసెస్ ఎడి వస్తున్నాయి ఓహో అయ్యో అప్పుడే నాకు ఒక క్వశ్చన్ వచ్చింది తెలుసా ఏంటి ఆ క్వశ్చను అంటే బాలీవుడ్ యాక్ట్రెస్ ఎక్కువ నచ్చుతారా లేక టాలీవుడ్ యాక్ట్రెస్ ఎక్కువ నచ్చుతారానికి అది చాలా కష్టమైన క్వశ్చన్ నే అనుకో కరెక్టే సరే డిస్కస్ చేద్దామా వాటి గురించి
ఆ చేద్దాం నాకు అనిపించేది ఏంటి అంటే బాలీవుడ్ యాక్ట్రెస్ గ్లామర్ కి ఫేమస్
ఉ అవును ఫ్యాషన్ ఈవెంట్స్ లో చాలా స్టైలిష్ గా ఉంటారు రెడ్ కార్పెట్ లుక్స్ చాలా గ్రాండ్ గా ఉంటాయి వాళ్ళవి అవును కానీ టాలీవుడ్ యాక్ట్రర్స్ కూడా ట్రెడిషనల్ లుక్స్ లో సూపర్ ఉంటారు కదా అది కూడా నిజమే వాళ్ళ కూడా అలా ఉంటారు ఇంకా శారీలో చూస్తే చాలా ఎలిగెంట్ గా ఉంటారు ఎస్పెషలీ ఫెస్టివల్స్ టైమ్ లో ఫోటో చాలా బాగుంటాయి వాళ్ళవి అవును ఇంగ బాలీవుడ్ లో లవ్ స్టోరీస్ ఎక్కువ ఉంటాయి కదా
ఆ అవును
ఇంగ టాలీవుడ్ లో యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి
ఉ అదే
అది నిజం కానీ ఇప్పుడు రెండు ఇండస్ట్రీస్ లో డిఫరెంట్ జనరర్స్ ఉన్నాయిలే అవును ఆడియన్స్ టెస్టు కూడా మారింది కదా యాక్టింగ్ విషయంలో కంపారిజన్ చేయడం చాలా కష్టం
ఎందుకంటే ప్రతి యాక్ట్రెస్ కి ఓన్ స్టైల్ ఉంటుంది ప్రతి టాలెంట్ ఉంటుంది ప్రతి క్రియేటివిటీ స్కిల్స్ ఉంటాయి
ఉవు నిజమే కొంతమంది ఎమోషనల్ సీన్స్ చాలా బాగా చేస్తారు మరి కొంతమంది కామెడీ టైమింగ్ సూపర్గా ఉంటుంది అవును మరి డ్యాన్స్ లో కూడా డిఫరెన్స్ ఉంటుంది హ అవును ఇంకా టాలీవుడ్ సాంగ్స్‌లో డాన్స్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది అని నాకు అనిపిస్తుంది
సేమ్ నాకూడా అలానే అనిపిస్తుంది ఇంకా నువ్వు ఆ మూవీ చూసావా మహానటి దాంట్లో కీర్తి సురేష్ ఎన్ని ఎమోషనల్ సీన్స్ చెస్తుంది అసలు పర్ఫెక్ట్ కదా
ఉమ్మ్ అవును ఇంకా హైలైట్ ఏమంటే ఒక ఐ నుంచి ఏడుస్తుంది అనమాట
ఆ ఆ చానా ఫ ఫన్ అండ్ ఎమోషనల్ మూమెంట్ కూడా అది
అవును చానా మంచిగా యాక్టింగ్ చేసింది ఆమె దాంట్లో
హ
ఇంకా ఫస్ట్ బీట్ యాక్ట్రెసెస్ చాలా ఎనర్జెటిక్గా డాన్స్ చేస్తారు కదా ఉమ్మ్ ఇంకా బాలీవుడ్లో కూడా బ్యూటిఫుల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉంటాయి
ఎస్పెషలీ పార్టీ సాంగ్స్‌కి
ను నువ్వు ఇది ఎప్పుడైనా కంపేర్ చేసావా అంటే టాలీవుడ్ బాలీవుడ్లో డ్యాన్స్ షోస్ ఉంటాయి చూడు అప్పుడు ఆ డ్యాన్స్ షోస్ బాలీవుడ్లో ఎంత అంటే చానా ఫియర్ స్టేజ్ వరకు వెళ్ళిపోతారు వాళ్ళు అంత కష్టపడు తారు కానీ టాలీవుడ్లో అట్లా ఉండదు ఏదో పైన పైన చేస్తారు డ్యాన్స్ షోస్లో కదా
ఆ అవును నేను గమనించాను
అసలు వీళ్ళు చానా హార్డ్ స్టెప్స్ కూడా చేస్తారు
అవును నిజమే ఫ్యాషన్ విషయంలో బాలీవుడ్ యాక్ట్రెస్
ఉమ్మ్ అవు ఇ న్యూ స్టైల్స్ కూడా ట్రై చేస్తారు
టాలీవుడ్ యాక్ట్రసెస్ ట్రెడిషనల్ అండ్ మోడర్న్ లుక్స్ రెండు బ్యాలెన్స్ చేస్తారు
ఉమ్మ్ అవును అది నాకు చాలా నచ్చుతుంది మరి ఇంస్టాగ్రామ్లో ఎవరిని ఎక్కువ ఫాలో చేస్తావ్ నా కు డిఫరెంట్ యాక్ట్రెస్ ఫొటోస్ చూడడం ఇష్టం
నాకూడా
ఉమ్మ్ ఇంకా ట్రావెల్ ఫొటోస్ మూవీ అప్డేట్స్ చూస్తాను ఫ్యాషనింగ్ మిషన్ కూడా దొరుకుతుంది ఉమ్మ్ అవును ఇంగ ఇంగ వచ్చి బాలీవుడ్లో సీరియల్స్ నాగిని త్రీ లో ఆమె హీరోయిన్ ఉంది కదా ఆ ఆమెకి పాప పుట్టింది తెలుసా
ఆ
ఆ అవును నేను కూడా చూశాను ఇన్స్టాలో ఉమ్మ్ పోస్ట్ చేసింది కదా తను ఉమ్మ్ అవును బాగా చేసింది కదా నాగిని త్రీలో ఆమె ఉమ్మ్ చానా మంచి గా యాక్టింగ్ చేసింది అసలు నాగిని టైటిల్ హోల్డ్ చేస్తుంది ఆమె ఆమెను ఇంకా నాగిని వన్ ఉమ్మ్ అవును మౌనిరాయ్
ఉమ్మ్ ఇంతా మూవీలో హీరోయిన్లకు నచ్చితే ట్రై చెయాలి అనిపిస్తుందా
కొన్ని డ్రెస్సెస్ చూస్తే అనిపిస్తుంది
ఎస్పే
అవును చాలా బాగుంటాయి అసలు లెహెంగాలు అసల్ చాల బ్యూటిఫుల్ గా ఉంటాయి
శారీ లుక్స్ కూడ బాగుంటాయి
అవును ఇంగ అవార్డ్ ఫంక్షన్స్ చూస్తావ కొన్ని కొన్ని సార్లు చూస్తాను అక్కడ యాక్టర్ స్టైలింగ్ చాలా గ్రాండ్ గా ఉంటుంది కదా
అవును జెలరి అంటా మేకప్ అంటా డ్రెస్సెస్ అన్ని హైలైట్ అవు
లేట్ అవుతాయీ అవును ఇంకా రెడ్ కార్పెట్ ఫొటోస్ నెక్స్ట్ లెవెల్ ఉంటాయ్
అవును నిజమే
ఇంకా ఒక యాక్ట్రెస్ ని డైరెక్ట్ గా కలిసే ఛాన్స్ వస్తే కరుస్తవ
సెల్ఫీ తీసుకుంట
నేనైతే ఆటోగ్రాఫ్ అడుగుత
అంతేలే ఇంకా సెలబ్రిటీస్ కదా ఎంతయిన
ఉ చాల ఎక్సైటింగ్ గా వుంటుంది కదా ఇంకా యాక్చువల్లీ బాలీవుడ్ వర్సెస్ టాలీవుడ్ అని కంపేర్ చేసినా
ఇంట్లో అందరూ హార్డ్ వర్కింగ్ ఆర్టిస్టే
ఉ అవును నిజమే
మూవీస్ కోసం చాల ఎఫర్ట్ పెడతారు
అవును డ్యాన్స్ యాక్టింగ్ యాక్టింగ్ ప్రమోషన్స్ అన్ని ఈజీ కాదు
అ మరి బాలీవుడ్ ఆక్ట్రెక్స్ స్టైల టాలీవుడ్ ఆక్ట్రెస్ స్టైల
సిచ్యుయషన్ బట్ ట్రెడిషనల్ లుక్క ఉ అదయితే టాలీవుడ్ అనమాట ట్రెడిషనల్ లుక్
మరి ట్రెండీ పార్టీ లుక్ అయితే
బాలివుడ్
డ్యాన్స్ సాంగ్స్ అయితే
డ్యాన్స్ సాంగ్స్ అయితే రెండు అనుకో హు బాగ చెప్పావ్ ఇంగ ఫైనల్గా చెప్పు బాలీవుడ్ ఆ టాలీ అంటే నేను రెండు ఇండస్ట్రీస్ నేను రెండు ఇండస్ట్రీస్
అ
ఉ సేమ్ నేను కూడ
ట్యాలెంట్ అంటా బ్యూటీ అంటా ఫ్యాషన్ అంటా యాక్టింగ్ అంటా అన్ని డిఫరెంట్ వేస్ లో ఉంటాయి కంపేర్ చేయడం కన్న ఎంజాయ్ చేయడం బెటర్
మ్న అవును ఎగ్జాక్ట్లీ ఇంకా లే మరి హీరోస్ గురించి ఏమంటావ్ నేను నా లైఫ్ లో ఎట్లంటే నేను ఒకరికి ఫ్యాన్ ఉండను అనమాట ఎందో చూస్తానంటే చూస్తాను ఒక నా నా పాయింట్ ఆఫ్ వ్యూ లో నా మోట ఏంటంటే ఏంది మనం ఒకరికి ఫ్యాన్ లాగా ఉండేది అని వాళ్ళు ఏమన్న మనకి హెల్ప్ చేస్తారా
ఓ నా థాట్ కూడా అలానే ఉంటుంది నేను ఎలా అంటే ఏదైనా చూసేటప్పుడు ఓ తను బాగున్నాడు తన బాగున్నాయి అక్కడ వరకే అంటే ఇంకా నెక్స్ట్ వేరే మూవీ చూసి వేరే హి హీరో బాగా గూ బాగుండే అంత వర్ ఈ హీరో కొంచెము ఒకే తన స్కిల్స్ బాగుంటాయి తన యాక్టింగ్ బాగుంది అనిపిస్తుంది ఇంకా నెక్స్ట్ ఏదైనా చూసేసారు అనుకో ఆ హీరో
సో ఆ హీరో బాగుంటాడు అలా మ్మ్ నాకేమంటే ఇంగా ఎక్కువ నాకు ఇంట్రెస్ట్ ఉండేది క్రికెట్ పైన వాళ్ళు మన మినం మన నేషన్ ని మన అదే మన కంట్రీని మన స్టేట్ ని రిప్రజెంట్ చేస్తారు హార్డ్ వర్క్ చేస్తారు వాళ్ళ యాక్టింగ్ ఏం కాదు గదా ఆన్ ద స్పాట్ వాళ్ళ ఇది ఆడతారు దానిపైన ఇంట్రెస్ట్ ఉంది ఇంకా ఈ సినిమాస్ లో అంతా నేను నమ్మను
మ్మ్ అంతేలే కానీ మేమ్ వాళ్ళ యాక్టింగ్ స్కిల్స్ ని రెస్పెక్ట్ చేయాలి కదా ఒక టైప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అనేది వాళ్ళు మాకు ప్రొవైడ్ చేస్తా అంటారు
మ్మ్ అది గూడా నిజమే మ్మ్ అవ్ ఇంగా ప్రతిదీ ఇంగా అంతా వాళ్ళు కూడా హార్డ్ వర్క్ చేస్తాన్నారు ఇన్స్టగ్రామ్ లో రీల్స్ చేయడం అంటా మూవీస్ చేయడం పాటలు ఇవంటా వాళ్ళు కూడ హార్డ్ వర్క్ చేస్తా ఉంటారు వాళ్ళని కూడా రెస్పెక్ట్ చేయాలా మనం
మ్మ్ అవును ఇంకా తిన్నావా
తినేసా చపాతి చేసుకొని అక్కడ అక్కడే తినేసి వచ్చేస్తి అప్పడికే అప్పడికే నువ్వు ఎందుకు అంత త్వరగా తినేది కొంచెం లేటుగా తినేది ప్రశాంతంగా ఏమో ఏమో ఆకలి అయిపొయింది తినేస
ఓ అవునా
సరే నువ్వు పోయి తిను పో టైం అయితాంది ఏమో
ఆ సరే అయితే బాయ్
బాయ్